హ
హలో
ఆ బాగున్నావా
ఉ బాన్నన్ మీరు
బాగున్నా ఏం చేసాను
ఏం చేయలేదు ఏం సడన్ గా
ఏం సడన్ గా ఏం లేదు బిజీనా ఫ్రీనా నువు
బిజీ
బిజీనా ఏం బిజీనో
ఏం లేదు నినే
ఆ
నీతో ఆటలాడుకునేది బిజీ
హ్ మ్.. ఏం మాట్లాడుకునేది
ఏం గేమ్స్ బాగా ఆడతావ్ నువ్వు
గేమ్సా అయి అచ్చు బోర్ కొడుతాంది ఇక్కడ నీకి డిస్టర్బ్ చేద్దామని ఫోన్ చేసినా
ఓ గ్రేట్ నన్ డిస్టర్బ్ చేసేదే నీకు పన్యా
మ్ అదే నాకు సొల్యూషన్ ఆక్చువల్గా సరే నేను లేకుండా నీ లైఫ్ ఇంకంప్లీట్ కదా
ఓవర్షన్ కదా
ఓ ఓవర్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం గాదు
ఓవరాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నువ్వు లేకపోతే నువ లేకపోతే ఏమీ ను ఇంటే ఏమి
అ అట్లే బెస్ట్ ఫ్రెండ్ ఉండాలప్పా లైఫ్లో ఇ ఇట్ల
అయితే ఓవర్ కాన్ఫిడెన్స్సే
మ్ ఇంకా టుడే ఏం చేసినవు ఈరోజు ఆ
ఏముంది ఫోన్ చే లేచేది ఫోన్లో మాట్లాడేది, రీల్స్ చూసుకునేది, ఇంట్లో ఆటలాడుకునేది
ఆట్లాడుకునేవీ ఏం మాట్లాడలో ఏం మాట్లాడుకుంటావు నువ్వు అ ఆటల్ ఆడుకునేదంటే
ఏం చేయ ఆటలాడ్కునేదంటే ఇంట్లో వాళ్ళు తిట్టేది మా నయన తిట్టేది అ మామ తిట్టేది ఇ
రొటీనా ఆర్గ్యుమెంట్ ఏంటి ఏం జరిగింది అసల్ ఆర్గ్యుమెంట్
అదే ఫోన్ ఎక్కువ యూస్ చేస్తా అనీ రీల్స్ చూస్తా ఉంటావని
ఆ
ఉ
కరెక్టే చెప్పిందిలే మీ మమ్మీ గుడా యాక్చువల్గా ఎక్కువగానే చూస్తావు ను ఫోన్ ఎంత అవుతుంది నీ ఇన్స్టా స్క్రీన్ టైం ఎయిట్ టు నైన్ అవర్స్ అని ఉంటుందా
నైన్ అవర్స్ ఉంటుందో ట్వెల్వ్ అవర్స్ ఉంటుందొ
అంతగా చూస్తావా
మ్ నువ్ నాకు సొపోట్ చేయాలి నేన్ మయం కొట్టేస్తావా
అంతే అంతే లే ఇంకా, ఎందుకు నేను ఎందుకు సపోర్ట్ చేశానువిమని ఆల్వేస్ రైట్గా ఏమి మీ అమ్మ చెప్పింది కద ఉ మంచి ఏం తిన్నావ్ లంచ్ చూస్తాడు అదే పనిగా చూస్తే ఎట్లా చెప్పు కొంచెం ఎడ్యుకేషన్ పైన కూడా ఫోకస్ చేయాలా కదా
మాకాదే పనే ఆ
ఇంకా కాలేజ్ ఫెస్ట్ ఎట్లా జరుగుతాంది
కాలే ఫెస్ట్ల బొంగలే
మంచి ఏం తిన్నావు
చికెన్ రైస్ నువ్వు
చికెన్ రైస్ తినేసినాము నాకు అసలు చెప్పకుండా, అసలు చికెన్ రైస్ తినేసినాం అసలు నేను ఒక్కసారినా గుర్తు రాలేద నీకు నేను
ఏం నువు తింటావా
తినేసినావు కదాం తెచ్చుకొని
మీరే ఇంట్లో ఉంటారు మేము బయట ఉంటాము
మ్ సరేలే నెక్స్ట్ టైమ్ ఇక తినేటప్పుడు నన్ని పిలుచ్చు
ఏమే తినేస్తావా
ఉ చింత
ఏమ అంత ఇష్టమా నికి
ఇష్టటమ్ అంటే ఇష్టమే కొంచం బాగుంటుంది అది
ఆ నికు ఏది ఇష్టంలే
మ్ మ్ నాకేం అంత ఈజగా నచ్చావు్
మళ్లీ తింటా అండి పోయి
హుమ్ ఎందుకు తిన్ తింటే బానే ఉంటుంది కమ్
ఇంట్లో బా చేస్తరా ఫుడ్
ఆ మా ఇంట్లో బాగా చేస్తారు మా ఇంట్లో చేసినట్టు ఎవరు చేయరనమాట అంత బాగా చేస్తారు మా ఇంట్లో కానీ కొంత మందికి నచ్ నచ్చదు ఎందుకో తిని తిని గుడా పేర్లు పెడ
అందరు చెప్తరు అట్ట ఎవరి ఇ వాళ్ళు బా చేస్తారా
అట్లేం లేదు కొంతమంది ఉన్నారు మా ఫ్రెండ్స్ తింటారు ఏమో తింటారు మళ్ళా దానికే పేర్లు పెడతారు బాలేదు అది బాలేదు ఇది బాలేదు అని
హమ్ ఎవరు వాళ్ళు
కొంతమంది
అ
ప్రతి దానానికి పేర్రు పెడతా ఉంటారు వాళ్ళు
హమ్
నాని అడగవా ఏం తినవు అని తిన్నావని
ఏం తినింటవ్ ఇంట్లో
హమ్ నేన్ చెప్పి నేను తినలేను అని రోజు నేను ఫస్ట్ తె మ్యాగీ ట్రై చేస్త తెలుసునా
ఫస్ట్ టైమ్
మ్యాగి మ్యాగి
మ్యాగీ ఇష్టం లేదా నీకి
ఇష్టం లేదు నాకి ఏందో అది కూడా వన్ స్పూన్ ట్రై చేసిన అంతే
నా మేము మా ఫ్రెండ్స్ అంత సచ్ చేసి పెడతాం
ఏమి
అ అండి మా ఫ్రెండ్స్ అంత చేసి పెడతాం అంద
ఏంది మ్యాగి ఏను మ్యాగీ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేయాలనా ఒకరు చేస్తే సరిపోదా
ఆది ఒక ఎమోషన్ క
అబ్బా సర్లే ఈవినింగ్ ప్లాన్స్ ఏంటివి
ఏం ప్లాన్స్ ఉన్నాయి ఈ రోజు అయితే ఫంక్షన్ ఉంది
హమ్
మట్టలా
నా నా ప్లాన్స్ వచి ఈవినింగ్ మూవీ చూద్దాంమని ఆలోచిస్త సన్నా
హమ్ హమ్
మూవీ చూద్దామని ఆలోచిస్తాన్నా ఏమంటావు
ఎం మూవీ
ఈ అదే కన్ఫ్యూజ్ గా ఉంది ఏమైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా మంచి కామెడీగా ఉండే మూవీ హరర్ మూవీస్ అట్లా
నెట్ఫ్లిక్స్ లో చూడు మంచి మూవీస్ ఉంటాయి
నెట్ఫ్లిక్స్ మా తో లేదు నెట్ఫ్లిక్స్
మళ్ళీ ఆ మూవీ బ్లస్ దే డౌన్లోడ్ చేసుకో ఫ్రీ వస్తుంది
ఉ హు ఉ మా ఇంట్లో వైఫై ఉంది కాని దాంట్లో నెట్ఫ్లిక్స్ ఇంకో యాప్ అవి రెండు రావు అవన్నీ వస్తాయి
మువి బ్లేస్ డౌన్లోడ్ చేసి
ఉ సరే
ఉ అది ఒక యాప్ అట్లే సేమ్ నెట్ఫ్లిక్స్ లాగా కొత్త కొత్త సినిమాలని
నువ్వు దాంట్లోనేనా చూసేది
అవును
ఉ
బర్గ ఆయిల్ నద్ర
నేను ఇట్లా ఇ ఇట్లో చూసే మూవీ కాదు నేను చెప్తాంది బయట థియేటర్స్ వెళ్ళి చూద్దామని అనుకుంటానింటి
అయితే మంచి మూవీ ఉంది చూడు ఇప్పుడు ఇట్లా మంచి రన్ టైం మూవీ దురంధర్
దురంధర్ ఎవరిది అది
దురంధర్ ప్రవీణ్
ఏ రణవీర్ సింగ్ దా
రణవీర్ సింగ్
ఉ ఎవరి పైనది మూవీ
పాకిస్తాన్ అప్పుడు ద అప్పుడు బాంబ్ బాస్ట్లు, దాడులు
ఓహో అందుకేన నాకు సజెస్ట్ చేస్తోంది అర్థం అయిందిలే అయితే నేను పక్కాగా చూడను ఆ మూవీ
అంతా వాళ్ళు టెర్రరిస్ట్లు పాకిస్ అమ్మ వాళ్ళు
హుమ్ అయితే అదంతా మాక్ వద్దులే ఏమైనా మంచి కామెడీగా ఉండేది చెప్పు
అదే టెర్రరిస్ట్లు వాళ్ళంత ఆ మన ఇది మా ఇండియా పైన వాళ్ళు చేసే దాడులు వాళ్ళు చేసే ఆ మా ఇండియా
ఆహా హ్మ్ మళ్ళ చూసేసినావా నువ్వు ఆ మూవీ
ఆ చూసేశా ఫస్ట్ కే చూసా
హ్మ్ చూస్తావులే అట్లాంటివైతే ఫస్ట్ చూస్తావ్
హ్మ్ మీ ముస్లిమ్స్ కూడా వచ్చార్
యాడికొచ్చార్రా
థియేటర్ కి అవును నిన్న ఊ ఆ ఉన్నాడు ఆ కేరళ టరి కూడా ఉంది
అ వంతా మాకుద్ ఇట్లా హిందూస్ ని ముస్లిమ్స్ ని సపరేట్ చేసే మూవీస్ ను నాకు చెప్పదు సరేన్న మేము ఈడ మంచిగానే ఉన్నాం, ఆహా ఇడ మనుషులు మేము మంచిగానే ఉన్నాం మీ వల్ల మేము అ కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది మాకు కామిణి వేమన అంట
మంచి కామెడీ మూవీ చెప్తా మ్
చెప్పు
ఇప్పట్లోయితే విష్ణు విన్యాసం అని
ఆ
హీరో విష్ణు
ఆ సల్ ఇంకేమ అంద బాగున్నారు కాదా
హ్మ్మ్ బావున్నారు
ఉ అడిగిననీ చెప్పు సరేనా
హ్మ్మ్ సరే
అయితే మా అమ్మ పిలుస్తాంది బాయ్
హ్మ్మ్ బై